నమస్తే మేడం గారు
ఆ నమస్తే సార్
ఏంటండి స్నేహితుల్ని మర్చిపోయారు
అదేం లేదండి కొంచెం పని ఉండడం వల్ల చేయలేకపోయాను కాలు మీరేం చేస్తున్నారు
నేనేం చేయలేదండి అలాగా కొద్దిగా బయట వాకింగ్కి వచ్చాను
అవునా
నాకు చిన్న డౌట్ అండి ఇప్పుడు మీరు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి అడుగుతున్నాను అడగొచ్చా
అడగండి
ఇప్పుడు చాలా మంది జాబ్ ఎందుకండి చేస్తారు
ఊ అంతే అండి మన ప్చ్ ఇన్కమ్ కోసం తర్వాత మన యొక్క ఫైనాన్స్ స్టెబిలిటీ కోసం అండి
మరి బిజినెస్ కూడా ఒక మార్గం ఉంటది కదా అది ఎందుకు చూస్ చేసుకోరు చాలా మంది
బిజినెస్ అంటే అండి దానికి మనం ఇన్వెస్ట్ చెయాలి మన దగ్గర మనీ ఉండాలి ఇప్పుడు ఈ జాబ్ అనుకోండి
చాలా మంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు కదా
అంటే అన్ని సక్సెస్ అవ్వవండి మనం ఏదైతే కొంచెం గట్టిగా వాటిని కష్టపడి చేస్తేనే అవి సక్సెస్ అవుతాయి
అవునా ఎలాంటి వండి బిజినెస్ ఇప్పుడు సపోజ్ సిటీలో ఉన్న వాళ్ళు ఒక బిజినెస్ చేస్తారు పల్లెటూరులో ఉండేవాళ్ళు ఒక బిజినెస్ చేస్తారు కదా
అవునండి అంటే ఇప్పుడు ప్రదేశాన్ని బట్టి కూడా చాలా బిజినెస్లు చేస్తారు అదొక్క వాళ్ళ అ ప పల్లెటూరులో ఉండే నీడ్స్ ని ద వాటిని బట్టి చేస్తారు తర్వాత సిటీస్ లో ఉండే నీడ్స్ ని బట్టి బిజినెస్ చేస్తారు అంటే ఎక్కడ ఏది డిమాండ్ ఉం అంటే వాటి వల్ల బిజినెస్ అనేది చేస్తేనే యొక్క మనకి సక్సెస్ అనేది దొరుకుతుంది
ఓకే అండి అంటే మీ ఒపీనియన్ ప్రకారం జాబ్ బెస్ట్ అంటారా బిజినెస్ బెస్ట్ అంటారా
అంటే అండి ఇప్పుడు మనకి ఇన్వెస్ట్ చేసే శక్తి లేనప్పుడు తర్వాత మనం ఏదైతే తే జాబ్ చేయాలనుకుంటున్నా సారీ బిజినెస్ చేయాలనుకుంటున్నామో వాటి గురించి అంటే వాటి పరంగా తెలుసుకోవాల్సిన ఏదైనా జాబ్ ఉంటే అందులో మనం ఎక్స్పీరియన్స్ తెచ్ న్నాం అనుకోండి ఆ మనకి ఇన్కమ్ కి ఇన్కమ్ వస్తుంది తర్వాత ఏదైతే ఎక్స్పీరియన్స్ కూడా వస్తది
మరి కొంతమంది ఆన్లైన్లో జాబ్స్ అంటారు కదా అవి ఎంతవరకు నిజమండి
చాలా వరకు ఫ్రాడే ఉంటాయండి అన్ మోసం చేసేది అంత జెన్యూన్ గంటే ఏం ఉండవు
నేను చూసినట్టయి తే వందలో తొంభై శాతం వరకు అంతా ఫ్రాడ్ ఏ నని అంటారా
ఆ అ ఇది మాత్రం కరెక్టే అండి మీరైతే నిజమే చెప్పారు.
మరి కొంతమందికి జన్యును ఉంటాయి అది మన వరకు రావు కదా
అంటే అండి చాలా అంటే తొంబై పర్సెంట్ ఫ్రాడే ఉన్నప్పుడు ఆ టెన్ పర్సెంట్ ని నమ్మడానికి కూడా జనాలకి కొంచెం టైం పడుతుంది అది దొరకడం కష్టం అయిపోతుంది
ఉ ఊ మీరు చెప్పే పాయింట్ కూడా కరెక్టే
అంతే కదండీ
ఆ లేరండి ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది సైబర్ నేరగాళనే ఈ మధ్య ఇన్నారా ఈ పదాన్ని
ఆ విన్నానండీ చానా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు గదా
అవునవున్ ఇప్పుడూ వాళ్ళ వల్లే కద మనకెక్కువుగా స్కామ్స్ అనే జరుగుతున్నాయి
అవునండీ ఆ స్కామ్స్ అంటాయ్ ఏ అవ్వీ ఎలా అం టె మన యొక్కా లోటుపాట్లను తెల్సుకొనీ వా టినీ బేస్ యేస్కొని వాళ్లూ మనకి మోసం జేస్తున్నారన్నట్టు
వాళ్ళకెలా తెలుస్తుదండీ మన లోటుపాట్లు
ఏముందండీ ఇప్పుడూ ప్రతి ఒక్కా మన పర్సనలూ విషయాలన్ని గుడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉంటే యెందుకు దెలియవండీ
అవును అందరూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటూ పెడుతుంటారూ
ఆ కాదూ తిన్డానిక్ తిండి లేక్పొయినా ఆ చూడ్డానికీ సారీ ఆ అదే సోషల్ మీడియా మాత్రం ఉండాలి ఉపయోగించుకొడానికి
అదే చాలా బావుంది ఏదో సామెత విన్నట్టే ఉన్నదే గుర్రానికీ ఏమో లేకపొయినా ఎదో దానానికెదో అంటారు గద సామెతా
అట్లుందండీ యేం జేస్తం
అదె మంచి పాయింట్ చెప్పరు మీరు
ఆయన కూడా అండి ఏదైనా సరే ఇప్పుడూ నమ్మే ఎంతా నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరూ అదీ ఏదైనా సరే బి మన అవసరాలు అట్లీస్ట్ దేనికోసం వెళ్ళినా గుడా మనల్ని మోసం జేసే విధంగే ఆలోచిస్తారు ప్రతొక్కరు
ఎందుకు మేడం అలా ఆలోచిస్తరూ అప్పుడూ అలా ఆలోచించేవారు కాదు కదా
అంటే అండీ ఇప్పుడెక్కువా స్వార్థమైపోయిందీ
అవున్
అవతల వాళ్లు బతకడం కన్నా ఫస్ట్ నేనే ఎక్కువగా సంపాదించాలి తర్వాత నేను మా త్రమే బాగుండాలని కోరుకునే స్వార్థమెక్కువైపెయిందీ ఈ టె ఈ కాలంలో
మరి దాన్ని యెలా మనం ఏమైనా అరికట్టొచ్చా మనా సొంతంగా లేకపోతే ఏవైనా గవర్నమెంట్ హెల్ప్ తీస్కొని
ఎందుకంటారా ఇప్పుడు సరే ఆ ఒకరూ ఒకరికి శెప్తం వాళ్ళు మంచి వాళ్ళయితే వింటారు ఇంకొకరుంటరూ బైటికీ మంచిగా ఉండి లోపలా కొంచం చెడుగా ఆలోచించే వాళ్ళకీ యెంత చెప్పినా వేస్టింగది జరగదు
ఆ చాలా మందలానే ఉన్నార్ లేండి
ఊ అట్లాంటప్పుడు మనం ఎంత ప్రయత్నిస్తే గానీ ఏం జరుగుతుందండి
మరి వాళ్ళే మనం ఐడెంటిఫై చేయలేం కదండి అలే ఆ ఇంటర్నలా ఆరాని
అవునండి అందుకే ఎవరితోని ఎక్కువ అంటే ఎవరిని ఎక్కువ నమ్మకుండా జెస్ట్ మన లిమిట్స్ లో మనముంటే చాలు అంటే వాళ్ళ లిమిట్స్ లో ఎ తవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉంటే మనకి మన ఆరోగ్యానికి మంచిది
ఔను కరె
అంతె గదండి
మంచి పాయింట్లు చెప్తున్నారు ఏదైనా మీరు మీరు ఎంతైనా ఎక్స్పీరియన్స్ కాబట్టీ మంచి మంచి పాయింట్లు చెప్తున్నారండి
దేనికి ఎక్స్పీరియన్స్ అండి
అంటే లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి మీకు చెప్తున్నారు మంచి పాయింట్స్ ఊ
అంటే అండి అది ఉ ఎక్స్పీరియన్స్ అని కా పొచ్చు కాని చుట్టూ జనాన్ని చూసి చూసి వాళ్ళు చేసే పనులు తర్వాత వాళ్ళ ప్రవర్తనలు చూసి కొంచెం ఒకే ఇలా కథ అలా ఉండాలి మనం కూడా అన్నట్టు తెలుస్స్
అదే లే రండి అండి మన చుట్టూ ఉండే వాతావారణం బట్టి మనం జనాాల నే
అట్ల అండి ఉ ఉ మని ఏమిట్ తెలియకుండా
ఉహు అంటే ఏం తెలియకున్నా మనం ఆ అదే ఏం తెలుకున్నా ఇతరులీ జడ్జ్ చేయలేం కూడా
అవునండి ఓకే
కరెంట్ మేడం మధ్యానం ఏం కర్రీ తిన్నారు
అన్ మేము చికెన్ తిన్నమండి మీరు
చికెన్ నేను ఎక్కువ తిన్నండి నార్మల్ వెజిటేబుల్సే అంటే మరీ ఎక్కువైతే తిన్నా జస్ట్ తినాలి అంటే తినాలి అన్నమాట ఇంట్లో వాళ్ళ
ఉ
చికెన్ వల్ల ఏంటి అండి బెనిఫిట్స్ ఉ అందరూ చికెన్ ఉ మీట్ ఉ అంటారు కదా
అంటే అన్నిట్లోనూ అని రక్ కొన్ని కొన్ని పోషకాలు ఉంటాయండి ఒకే రకమే ఎక్కువ పోష కాలు అయితే ఇయ్యలేదు ఏదైనా సరే కాబట్టి అన్ని అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఏది వద్దు అన్నుకోకుండా జస్ట్ తినాలి మన శరీరానికి అవసరం కాబట్టి
అంటే అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ తినాలి
అవునండి అవును
ఉ
కరెక్ట్ గా చెప్పారు మీరు ఏమి తిన్నారు అండి
నేను చిక్కుడుకాయండి మజ్జ యానా
అవునా అండి
ఆ అవునండి బర బాటి అని ఏదో అంటారు కదా
ఆ మేమైతే చిక్కుడు కాయే అంటాము అండి
ఆహా ఆ అంటే చిక్కుడుకాయలో రెండు రకాలు ఉంటాయండి యాక్చువల్ గా పొడుగు చిక్కుడుగాయి చిన్నవి అయితే బరబాటి అని అంటారు
మేము అయితే ఎర్ర చిక్కుడుకాయలు లేకపోతే ఇట్లా మామూలు చిక్కుడుకాయ అంటాం
ఆహా ఓకే ఓకే
మామూలుగా ఇత్తనాలు ఏర్ ఎర్రగా ఉంటాయి కదండి అవి
ఆ ఉంటాయండి
ఉ దానియితే ఎరీ ఎర్ర చిక్కుడుగాయలు మామూలు గ్రీన్ కలర్ లో ఉన్నట్టుయితే చిక్కుడుగాయలు అంతే
ఆ అవును నేను చాలాసార్లు షాపు లో చూసేటప్పుడు రకరకాలు విత్తనాలును అబ్జర్వ్ చేశాను అన్నమాట
అవునండి చాలా రకాలు ఉంటాయి అసలు మనం ప్చ్ తెలుసుకోవాలి అంతేగాని
ఒకే ఉ అవును మేడం
ఇంకా అంటే మీరు కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తే తారా లేకపోతే మీరు ఏమైనా పండిస్తారా అండి
మీమా పండిస్తుంటాం అండ్ మార్కెట్ కూడా తెస్తుంటాం. ఎక్కువ పండించం మాకు ఏం కావాలో అవి మాత్రమే పండిస్తాం.
అంటే ఏమేమ్ బండిస్తారండి.
ఉహ్ టమాటా మనకి ఇప్పుడు చెప్పాను గద్ చిక్కిడుకాయలు అండ్ ఓ పచ్చిమిరపకాయలు అలాంటివి.
అవునా అండి.
ఏవైనా పెద్ద పెద్ద కూరగాయలు కావాలంటే బజార్కి ఏళ్ళి తెచ్చి కొనుకుంటాం.
అవునలేండి.
మరి ఇప్పుడు అంత ఆర్గానిక్ కదా మేడం. ఇప్పుడు బయట ఏం నమ్మలేము.
నమ్మలేవండి అసలు కొడానికి గూడా భయం ఏస్తది.
ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు బిగ్ బాస్కెట్ పెడుతుంటారా.
లేదండి అంటే మా ఏరియాలో అవైలబుల్ లేవు నేను పల్లెటూరులో ఉంటాను.
ఆహ ఓకే ఓకే అంటే మేము సిటీలో ఉంటాం గాబట్టే జేప్తాన్ అది చాలా మంది బిగ్ బాస్ కి పెడుతుంటారు ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో తెలీయదు పార్సిల్ వస్తయ్.
అవునులేండి అంటే వింటుంటాను చూస్తుంటాను. ఆ అంటే సోషల్ మీడియాలో వస్తుంటాయి కదా న్యూసు.
అవును మేడం వాళ్ళు పేట్టే ఫోటోలకి మనం పెట్టే అట్లాక్ కి అసలు మ్యాచేయ్ ఉండదు.
ఏదైనా అంతే అండి ఓ ఫోటోలో చూసినట్టుగా అయితే డైరెక్ట్ గా ఏమి ఉండవ్.
మరి ఎలా రెడీ చేస్తారు కూడా మనక్ తెలీయదు కదా అందుకనే నార్మల్గా ఏళ్తే బజార్కి ఏళ్ళ తెచ్చు కోవాలి లేదంటే మనం పండించుకోవాలంటే
అవునండి అవును
మీకు ప్రాబ్లం లేదు మేడం ఎందుకంటే మీరు అక్కడ ప పల్లెటూర్లో కాబట్టి కొందర్ ఫ్రెస్ గా దొరుకుతుంటాయ్
ఆ దొరుకతాయండి మరి ఎంత ఎక్కువ ఆర్ అంటే ఏమంటారు ఈ యొక్క రసాయనాలు ఉపయోగించరు గాని కొద్దిగా ఉపయోగిస్ తారు ఎందుకంటే వాళ్ళ గూడా పంట దిగుబడి కావాలి గదా రైతులు
నవును.
ఉహ్ మరి అంతా ధన్యవాదాలండి.
దవున్ ఓకే మేడం థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ వాల్యబుల్ ఇన్ఫర్మేషన్
ట్యాంక్ యూ